అవునద్ మేడం
బావున్నాం సార్ మీరు బావున్నారా.
బావున్నారండి ఏక్ భోజనం జెశ్నవత్ ఇప్పుడే బయట కూర్చున్నాం మేడం చల్లటి గాలికి హుమీరేం చేస్తార్ మేడం తిన్నావా ఐ ఇప్పుడే భోజనం జేశన్నాం మేడం
హో ఒకే ఒకే మీమ్ తిన్నామండి బైటనే ఉన్నామండి.
మీరేం జేసున్నారు మేడం
బయట వాకింగ్ జేసుకుంటా కూర్చున్నాం సార్
అవునా మేడమ్
కుంటున్నారో
అవును ఈ రోజు వాతావరణం ఎట్లుంది మేడం
సర్ కొంచెం మెండగా ఉంది కొంచెం చల్లగా మబ్బు పట్టినట్టు అనిపిసుంది సార్
హుహ్ అంటే వర్షాలు బడుతున్నాయా మేడం వాతావరణ నాక్ చేంజ్ అయినట్లు అవుపాడుతుందే
ఉందంటున్నారు
అవునా మేడమ్
హింత వరకు మహ్మరాలేదు
అవునా అంటే మీకు ఒత్తుపోవనాలు రాలేద్ గావచ్చు ఇంకా ఫలమే ఎక్కువ ఉందా మేడం ఎండలు ఎక్కువున్నాయా.
ఆ ఎండలు ఎక్కువున్నాయ్. కొంచెం ఈవినింగ్ టైమ్ లో చల్లగా ఉంది. వాతావరణం
ఎండే చల్లగా ఉందా మేడం
ఆ అవునాన్
ఆహా ఇండ్రా మేడం మీరు
ఆ సార్
తోపులలో పట్ట పొలాలు బాగా మండుతాయా మేడం మీ సైడు
హు పండుతాయండి వ్యవసాయం పండా పండుగ బానే ఉన్నాయండి. మొక్క జోనలు ఇస్తుండ్రు. మిర్చి ఏస్తునాగు
టేకు ఇప్పుడు మార్కెట్లో తీసుకెళ్తారా మీరే కొనుగోలుయా కొనుగోలుదారు మీ దగ్గరకి వచ్చి కొనుగోలు చేస్తరా.
లేదు మా వ్యవసాయదారులందర్ కలిసి రైతులందరూ మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని వసరు. ఒక్ ఒకసారెమో కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని మహిళా సంఘాల ద్వారా వ్యవస్ తా మార్పిడి ఏర్పాటు జేసుకొని హు మన పంట హుహ్ పడించినయని ఆ మార్కెట్లో ఎండా ఒస్తరు వోడ్లని ఒడ్లవో ఆ ఎండ ఓస్ తేల్ తర్వాత ఆ కాటా వఏసిన్ తర్వాత ప్లారీలో లోడ్ జేసి మార్కెట్ దల్ చేస్తారన్నమాట ఇంత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డబ్బులు వస్తాయి రైతులకి
అంటే ఇప్పుడు మీకు నీటి సదుపాయం చెరువుల బాబలా బోర్లా మేడం మీ సైడ్ బాగా ఎక్కువే ఉంటాయి
అన్నా ఉన్నాయి చెరువులు ఉన్నాయి బవులు ఉన్నాయి పోలురు ఉన్నాయిన్నన్నా
అవునా ఎక్కువ మీ మొకుజున్న మిర్చి ఎక్కువ పండిస్తారు మేడం
ఆ వరి పొలం కూడా బాగానే ఉందండిద
వారికి కూడా పావనే పండిస్తారా
ఉమ్
ఇప్పుడు మనం నిత్యం సరుకులు ఇప్పుడు ఉంటాయి కదా కూరగాయలు ఇలా అవి పా పంటలు పోయరా మేడం
వేస్తారండి వేస్తారు వాటితో పాటు మన సైడ్కి కొంచెం పండ కూడాడం కూరి ఆలు టమాటా అ కూరుగాలు కూడా ఇస్తూ ఉంటారు
అవునా మేడం అంటే ఇప్పుడు మీరు టౌన్ లో ఎక్కువ కూరగాయలు తీసుకుంటారా మి దగ్గర వ్యవసాయదారుల దగ్గర తీసుకుంటారా మేడం
వ్యవసాయదారుల దగ్గరనే తీసుకుంటామండి ఎందుకంటే ఇవి ఫ్రెష్ గ ఉంటాయి కదా
హు హు అవునా అండి ఎందుకంటే కూడా వ్యవ సహోదారుల దగ్గర తాజాగా ఉంటాయి కూరగాయలు
అవును అండి అవును
వాటిని ఇష్టపడతారు
ఇష్టపడతారు ఫ్రెష్ ఉంటాయి ఏమి మందులు వేసి ఎక్కువ పండించారు కాబట్టి ఫ్రెష్ త తాజా గా ఉంటాయి ఆ కూరలు వండితే మనకు టేస్టీ గా ఉంటుది కూరలు కూడా మంచి మనం బయట తెచ్చిన అన్ని మంచిగా వడలిపోతాయి వాడిపోయి ఉన్నట్టు ఉంటాయి మార్కెట్ లో తెచ్చేటి వి ఒక్కోసారి బాగుంటే ఒక్కోసారి బాగుండా అయ్యా
ఎక్కువ ఏం తీసుకుంటారు మేడం మీరు అంటే రైతుల దగ్గర ఎక్కువ ఏం కొనుగోలు చేస్తారు టమాటో ఒకటి టమాటో సాగు చేస్తారా మేడం మీ సైడ్
ఆ టమాటా ఎక్కువ సాగిస్తారు ఎక్కువ అక్కురాలు సొరకాయలు బెండకాయలు గోంగూర కూడా అమ్ముతానే ఉంట
అంటే వేరుశనగ పత్తి ఇవన్నీ వేరుశనగ చూత సాగు చేయరా మి సైడు
వేరుశనగ కూడా ఏస్తారండి
మొక్కలు ఏ విధంగా పెసళ్ళు బొబ్బర్లు ఇవన్నీ వేస్తారా మేడం
ఆ ఎస్తారు మరి ఎక్కువ అయ్యారు గానీ నార్మల్ వేస్తారు ఒకళ్లు ఇద్దరు వేస్తారు అందరు ఎయ్యరు
సదుపాయం ఉన్నది అని చెప్పి లు కదా మేడం
అవును అవును
అందువరక మీరు పంట అనేది అన్ని పంటలు పండుతాయి గావచ్చు మీరు
ఆ అన్ని పంట పండుతాయి
మీకు వ్యవసాయం ఉందా మేడం
మాకు లేదండి
లేదా
మాట్లేదండి
అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్లు ఏస్తారా మేడం ఎండాకాలం సీజన్ లో పంటలు పండిస్తారా
ఏం పండివ్వరండి
అంటే ఇప్పుడు మీరు కాదండి మీ దగ్గర వ్యవసాయదారులు
ఏ పంటలు ఏ పంటలు వేయరండి ఆ టైం ఒక పొలం వరి పొలం ఒకటే వేస్తారు
వర్షాకాలం వరి వేస్తారు ఎండాకాలంలో ఏ పంట పండిస్తారు మేడం ఎక్కువ
ఏమో సార్ ఎక్కువ మేబి అయి ఉంటే ఇగ సీజన్ బట్టి ఇగ ఆ ఇయర్లీ త్రీ టైమ్స్ మాత్రం వరి పండిస్తారు అని తెలుసు బట్ ఎండాకాలం కూడా వేస్తే వేయ్యొచ్చు వరి
అంటే మీరు ఒడ్లు కొనుక్కునే రైస్ తీసుకుంటార బయట ఎక్కువ గోనం షాపింగ్ అవునా షాపింగ్ లో తీసుకుంటారా రైస్ మిల్ గిట్ల తీసుకుంటారా
లేదండి మావే వేస్తున్న రైతుల దగ్గరనే తీసుకొని వడ్లు తీసుకొని పట్టించుకుంటాం మిల్లు లోకి ఒక్కోసారి హ బాగుంటాయండి మనం వేరే వాళ్ళ దగ్గర వ్యవసాయ మార్కెట్ల అట్లా తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలకి మోసపోకు అంటే మనకి దగ్గర ఉన్న రైతుల ద్వారా మనం
అంటే ఇప్పుడు మార్కెట్ రేటు కు మన ఇక్కడ కొనుకున్న రేటుకు చాలా తేడా ఉంటదా మేడం
ఆహ లేదండి సేమే ఉంటది
సేమే ఉంటందా ఇంకా చెప్పండి మేడం ఏం విశేషాలు
మ్మ్ సార్
చెప్పండి భోజనం చేసింలా
ఆ చేసుకున్నాం
అవునా అండి
అవును
ఇప్పుడు మీకు వ్యవసాయ పంటగకా ఉన్న ఫామ్ డైరీ ఫామ్స్ లాంటివి మీది టౌన్ ఆ సిటీ ఆ మేడం
మాది విలేజే అండి
విలేజ్ అండి అంటే డైరీ ఫామ్స్ కానీ
డైరీ ఫామ్స్ అంటే ఎక్కువ మా ఇంటి ఓనర్ రోలే కొంచెం బర్ల ఫామ్ లాగా పెట్టారు అంటే వాళ్ళు వాడుకలు పొస్తూ ఉంటారు మరి ఎక్కువ పాలు కావు తక్కువ మోదాదులో అయితే మరి ఎక్కువ ఫామ్ డెవలప్ చేయాలనుకుంటున్నారు
అవునా మేడం అంటే పాడి పశువుల నుంచి పాల ఉత్పత్తి చేస్తారా మేడం
ఆ పాలు ఉత్పత్తి చేస్తారు
అంటే ఇప్పుడు వాళ్ళకు డైలీ ఇప్పుడు మనకు ఎటు కాదన్నా ఉదయం ఉదయం బానే పాలు వరకు బానే ఉంటది పాలు
పాల ఉత్పత్తి బాగానే ఉంటది ఉదయం ఇస్తే రాత్రి పూట కూడా ఈవినింగ్ టైమ్ లో కూడా ఇస్త పాలు
ఆ అవునా మేడం
కొంతమంది వాడికలు ఉంటే ఈవినింగ్ టైం లో పొస్తరు కొంతమందికి మార్నింగ్ టైం లో పొస్తరు పాలవాడు కొంతమంది ఇగా పొద్దున్నే లేసి రైతులు వెళ్తారు కాదా పొలాలకి అందుకే ఆ చెప్పు కొంతమంది పాలు తీసుకొని నిల్వ చేసుకొని అది పొద్దున పూట టీ పెట్టుకొని తాగేసి వెళ్తా ఉంటారు కొంతమందికి పొద్దున్న తీసుకు నుడు అలవాటు ఉంటది
పాల ఉత్పత్తి బానే ఉంటది మేడం
హా పర్లేదు
మ్మ్
ఇప్పటి వరకు బానే ఉందండి
అవునా మేడం
ఒక్కొక్కసారి అందుబాటులో లేకపోతే పాల ప్యాకెట్లు కూడా చాలా దొరుకుతవి ఇక్కనే ఉండే మాకు అందుబాటులో ఉంది
ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఊరు నుంచి ఇప్పుడు టౌన్ కి వెళ్ళాలంటే అంటే ఎంత దూరం ఉంటది మేడం దూరంలా ఉ ఉంటదా ఒక టెన్ పది కిలోమీటర్ ఉంటంది మేడం అంటే మీ రోజు షాపింగ్ చేయాలన్నా ఏదన్నా ఏదన్నా కిరాణామాను కిరాణా దుకాణం సామాను తీసుకోవాలన్నా మీరు టౌన్కి వెళ్ళి తీసుకోవాలి
ఆ ఒక్కొకసారి తీసుకుంటాం లేకపోతే అన్ని కూడా అందుబాటులోనే ఉంటాయి అన్ని షాప్
ఇప్పుడు మీ ఊరు మీ ఊర్లో మీక్ ష సదుపాయం కిరాణా షాపు లాంటివి ఉన్నాయా మేడం
ఆ ఉన్నాయండి చాలా అన్ని తీర్ల కూడా దొరుకుతాయి అన్ని తీర్ల దొరుకుతాయి
అ మేడం
గట్ల ఏమన్న ఉంటే మనం టౌన్ కెళ్ళి
ఉ ఇప్పుడు రవాణా వ్యవస్థ చ ఉందా మేడం మీక్
ఆ రోడ్డు రోడ్లులు బానే ఉన్నాయండి అన్ని అవునా సౌకర్యాలు బానే ఉన్నాయి అండి
అవునా మేడం మీరు అలా టౌన్కి వెళ్ళాలంటే ఆటోకి వెళ్తారా బస్సుకి వెళ్తారా మేడం
ఆటో ఆటో వెళ్తామండీ ఆటోనే అందుబాటులో ఉంటాయి
అవునా మేడం
ఊ
మీరు ఇంకా చెప్పండి మేడం ఇంకా
ఇగ అంతే అన్నీ మంచిగా ఉంటాయి మాకు అన్ని అందుబాటులో
మీకు విద్యా సంస్థ ఉన్నదా మేడం మీ ఊర్లో
ఆ స్కూల్స్ ఉన్నాయండి ప్రైమరీ స్కూలు సెకండరీ స్కూల్ కూడా ఉంది ప్రైమరీ స్కూల్ ఏమో మాకు దగ్గర లో ఉంది సెకండరీ స్కూల్ ఏమో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్ ర్స్ దూరంలో ఉంటారు హైయర్ ఎడ్యుకేషన్ కి ఇగ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కొద్ దూరం వెళ్ళి చదువుతారు పిల్లలు
అవునా మేడం అవునవును అంటే ఉపాధ్యాయులు అక్కడ టౌన్ నుంచి వచ్చి ఇక్కడ మీ విలేజ్ లో విద్యాబోధన చేస్తారు ఆ అంట పిల్లలు వెళ్తారా మేడం ఇది గవర్నమెంటు
వెళ్తారు వెళ్తారండి కొంత కొంతమంది గవ్ మెంట్ వెళ్తారు కొంతమంది ప్రైవేటు కి వెళ్తారు
అవున మేడమ్ అంటే ఇప్పుడు మీకూ చదువు విద్యా బోధన ఉపాధ్యాయులు వచ్చి పిల్లలకు విద్యా బోధన చేసి ఎళ్తరు ఇప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ కు గవర్నమెంట్ స్కూల్ కు డిఫరెన్స్ అనిపిస్తదా మేడం
అవునండి గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న పిల్లలే చాలా సంస్కారంగా పెరుగు ఎదుగుతారాండి ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి సంస్కారం ఉండదు
అవున మామ్ మళ్ళ అందులోటి ఫీజులు
ఫీజులు ఎక్కువ ఉంటాయి కొ ప్రౌడర్ ఉంటది పిల్లలు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి అదే గవర్నమెంట్ స్కూల్లో గుటు గురువు ఏది చెప్తే అదే వింటూ ఉంటారు అవే నేర్చుకుంటారు అలా అట్లు పద్ధతి తుళ్ళు వాల్ కష్టపడి కూడా పైకి ఎదుగుతు చరవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదిగిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తాయి అన్నమాట కష్టపడితే ఆ
అలాగే అండి అంటే మీ ఊర్లో చాలా మంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారా ప్రవ్ జ కోసం టౌన్ కెళ్తారా మేడం చాలా
చాలా మంది గవర్నమెంట్ స్కూల్ కె వెళ్తారు కొంతమంది ప్రైవేట్ స్కూల్ కి వెళ్తారు
అవునా మేడం
అవున్నా
ఓకే మేడం
ఓకే సార్ థ్యాంక్ యూ
థ్యాంక్ యూ